హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది గానీ బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నావా నువ్వు
అన్నా ఏం చేస్తున్నావు
న్నావా
లేదు ఇంకా ఇప్పుడు చపాతీలు కర్రీ అన్ని కట్ చేసి ఇచ్చిన చపాతి పిండి కలిపి చి వెజిటబుల్స్ అన్ని కట్ చేసిచ్చినా మా అక్క వండుతాది
అవును
నేను జస్ట్ వచ్చు కానీ చేయ
అవి రౌండ్ వస్ త్తయ
హా వచ్చు
అన్నీ వచ్చు మరి నీకే ఇంకా రావు నీకే ఏం రావు
ఆ మరి చిన్న పని అంటే ఆ హాస్టల్స్ లోనే ఇట్లా చదువుకుంటా కుంటూ ఎడ్యుకేషన్ చేసేదాన్ని ఇప్పుడు ఖాళీగా ఉన్నా కాబట్టి ఇంటి దగ్గర డైలీ చేసింది అట్లా చేసిన అంతే అప్పుడు నాకు కూడా రాకపాయ పోతుంది. ఇప్పుడు ఇప్పుడే వన్ ఇయర్ నుంచి అన్ని చేస్త్ చేస్తున్న అంతకు ముందు అయితే అమ్మో చాయి పె పేట్టడం కూడా రాకపోతుండే, అన్నం కూడా వెయ్య రాదు ఎప్పుడెప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా వస్తున్నాయి
టమాటా, రోటీ, చట్నీ చేసినాం. మేమ్
అమ్మట అక్కడ వచ్చింది. అంటే అన్ని కలసి వచ్చింది.
హలో
టమటో కర్రీ చైనికా వస్తదా
ఆ వచ్చు రోటీ, చట్నీ చేసినాం. అన్నట్టు ఇప్పుడు అవి టమాటర్స్ ని ఆ కాల్వాలి. అంటే నార్మల్గా ఆయిల్ కొంచెం వేసి టమాటోస్ హాఫ్ హాఫ్ చేసి టమాటోని, మి ఎల్లిపాయలు ఇవి ఇంకా జీలకర్ర కొంచం వేసి కాల్చి వాటిని దంచి దాని తర్వాత ఉప్పు, కారం అట్లా వేసి చేస్తారు బాగుంటంది. రోటీ చట్నీ
త్రి సో సేమ్ నీలెక్క చేసుకోవాలా ఏమైనా కావాల్సిన ఆలు అనేసి కోలా, క్యాబేజీ, క్యాప్సికం ఏ ఏదైనా సరే జస్ట్ టే దాంట్లో పెద్దగా ఏమో అనుకుంటాం. కాని టేస్ట్ ఒకటి కాదు అంతే ఆ చేసుకొని ఎట్లా చేస్ చేస్తరు. నేర్చు అనుకుంటున్నప్పుడు ఏది బాగా రాదు. కాల్పోది ది. మాడిపోతుది ఏదో ఒకటిగా అట్లా అవుతది.
అవుతది అట్లా అయి భయపడతాం. కాని చేస్తా చేస్తా ఉంటే అదే వస్తది.
అలవాట్ అసలు ఉప్పు ఎప్పుడు వేయ్యాలా కారం, ఎప్పుడ ఏప్పుడుయ్యాలో ఒకసారి అయితే కారం వెయ్యడం కూడా మర్చిపోత అన్నీ చేసేస్తాం. కారం, ఉప్పు వేయడం నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైమ్ అలానే చేసిన తెల్సా కారం కూడా ఏయాల నా లాస్ట్ కి వేస్తాం. ఓ ఏ చేసే దాంట్లో మర్చిపోయినా ఏ మంచి మంచిగా చేసిన కర్రీ అంత కారమే వెయ్యలే ఆ ఉప్పన్న పని చేసుకుంటాం. కారం ఎసుకోగలుగుతామా కామన్ గానే అసలు ఆ టైమ్ లో నా గుర్ గుర్తుకు రాలేదు. మరిచిపోయినా
ఆహ నేను అది ఈ పచ్చిమిర్చి ఉన్ను
మంచి అన్ని ఉడికి కానీ అయింది కావచ్చు మ ఆఫ్ చేసేస కారం కూడా వయాలి
కారం అన్నిట్లో కామనే ఇక పసుపు ఉప్పు వేసినాక నెక్స్ట్ కారంమసస్తే అవే సెట్ అయితుది సరీ కానీ ఎప్పుడు వేసినా కూడా అన్నిీ వేస్తే అవుతుది లాస్ట్ రడ్ జర మ చాలా కొత్తిమీర ఇస్తే బాగుంటది
ఆ ఆ పప్పుల అయితే మస్త ఇష్టం నాకు ఆ సాంబార్ కరీ ఎసరుయి ఎక్కడైనా ఫంక్షన్లలో ఇష్టంస్తుంది ఇంత తెలుస
మ ఎస్తరు తెసా
అంతా ఏ ఏమంటారు వెజిటేబుల్స్ అన్నిీ ారు కదా అవన్నీ వేసుకొని తిన స్తగాని ఏం తిని అవన్నీ పక్కన పెట్టిస్తాను ఇక్కడ మంచిగా అనిపిస్త అవన్నీ ఉంటాయి కదా సాంబ్రం మంచి టేస్ట్ వస్తుంది కానీ దాంట్లో ఒక్కడు కూడా తిన నేను ఏ ఐటమ్ వేస్తారో అవన్నీ పక్కకి ప్లేట్ మొత్తాన్ని నిండిపోతుంది ఆ చెత్తతోనే
ఆ నాకు మ తలా కర్రీస్ ఎక్కువ ఇష్టం గు టి వంకాయ మసాలా క్యాప్సకమ్ మసాలా చాలా ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ అద్దా పప్పుల కన్నా అయితే ఇవి ఎక్కువ ఇష్ ఇష్టం లేకపోతే కూరగాయలు తింటా కాని పప్పు న్లీ పప్పు తిన పప్పు తోటి ఏదో ఒకటి ఆలు ఫ్రై అయినా అంటే ఇలాంటి రోటీ చట్నీస్ అయినా పక్కకుంటే ప పూ పోతుదిదనే ఉట్టి పప్ప ఏదన్న కష్టం తినపుదవా
ఉ అమే నా కూడ
ఆ బలేడ్ అట్లా ఏది ఒకటి ఉంటే బాగుంటది
మీ రీసెంట్గా ఎక్కడికైనా వెళ్ళండ ఏ ప్లేసెస్ కైనా తిరడానికి విజిట్ చేయడానికి ఇలా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో సింగిల్గా అయినా సరే
కెళ్ళిన నేను
అది ఎక్కడ ఉంటది
హైదరాబాద్ లో
అవునా స్వర్ణగిరి ఎప్పుడు వినలే టెంపుల్ ఏమో వినలే టెంపుల్ నేను టెంపుల్స్ క ఎక్కువ వెళ్ళాను ఆహా నాకు టెంపుల్స్ న ఎక్కువ తెలీద ఓకే నేను చేర్చుక వెళ్తా ఎక్కువగా
ఓకే ఓకే ఆ చాలా బాగుంటది
ఏగోడ్ గడ్ ఆర్డ్స్
లలాడ్ విష్ణు చాలా బాగుంటది అసలు యాదగిరి గుట్ట మాక్సిమం అందరు వెళ్ళి ఉంటారు కానీ స్వర్ణగిరి కొత్తగా అయింది ఓన్లీ స్టార్టింగ్ అట్లా వెళ్తూ ఉంటేనే దేవుడిది పాదాలు పెద్దగా ఉంటాయి ఇప్పుడు ఏదో ఒక సినిమాలో రాయిని మాత్రం కంటే సాంగ్ ఉంటది కదా దాన్ని ఆయనకి ఇట్లా పొడుస్తారు వెనుక ఆ అట్లా పొడిచి ఇట్లా వాటర్ లో ముంచుతారు కదా దేవుడు అట్లా సేము వాటర్ లో ఎట్లా దేవుడు ఉంటాడు ఆ పడుకొని అవును అవును అట్లనే ఇక్కడ ఉంటది అన్నట్టు రౌండ్గా మెట్లు వండి మధ్యలో వాటర్ లో దేవుడు ఉంటాడు స్వర్ణగిరిలో అది ఫేమస్ అన్నట్టు బాగుంటది
ఉ ఆ సే మా అగవాడేనా
ఆ అదే గడ విష్ణువే
ఆహా గవర్మెంట్ స్ూడత
తెలుసా
ఆ తెలుసు ఒక అవును వెళ్ళిన చాలా సార్లు వెళ్తా అదే ఇ మీ అప్పర్లో ఉంది కదా
లేదు మంచ్రాల్ డిస్టిరిక్ట్ లో ఉంది
అవును అవి ఫస్ అస్తాను ఎక్కంటే స్టేట్స్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గర దగ్గర అందరు ఒకటే చర్చికి రాలేరు కదా దగ్గర దగ్గర కట్టిస్తే వస్తారని
ఆహా నీ వాయిస్ వినిపించట్లేదు హలో హలో హలో హలో నీ వాయిస్ ఏం పినిపించట్లేదు డాటా నీద ఏమనా ఆఫ్ అయిందా నెట్వర్క్ ఒకసారి చూసుకో నాక ఏం పినిపించట్లేదు హలో హలో నాది వినిపిస్తుందా హలో హలో నెట్వర్క్ లేదేమో ఒకసారి చెక్ చేసుకో నాకేం వినిపించట్లేదు హలో హలో హలో